హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నాం బాగుంటారా
ఆ బాబన్నమ్ బోన్ చేసినారా
ఆ భోజనం చేసినామండి మీరు బోంద చేసారా
బాగు చేసినాం ఏం చేస్తున్నారు పని అంత అయిపోయిందా
లేదండి ఇంకా మొదలుపెట్ లేదు చేయాలి మీరేం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఖాళీ ఉన్నాము
అవునా
ఇట్ వజ బయటికెలా బయటకి వచ్చారా
ఆ లేదండి అదే ఎండలు ఎక్కువ ఉన్నాయనేసి రావట్లేదు బయటికి
అవునండి చాలా ఎక్కువ ఉన్నాయి కొద్దిసేపు బయటికి వెళ్ళాను అంతే చాలా వేడి ఉండటంతో వెంటనే తిరుగు చ్చే సార్
అవునవును ఉదయం నుంచి చాలా వేడి పెరుగుతుంది రాంటను రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఏమట మరి
ఈసారి వేసవి కొంచెం ముందుగానే స్టార్ట్ అయ్యని అనిపిస్తుంది
అవునండి ఫిబ్రవరి నెలలోని మనే ఎర్నోవా ఫిబ్రవరి లాస్ట్లోనే స్టార్ట్ అయినాయి
గత సంవత్సరం కంటే ఎక్కువ ఈసారి హాట్గా హీట్ ఎక్కువ అనిపిస్తూ ఉంది
అవునండి ఈ మధ్య రోజుల్లో అంతా ఇలానే ఉన్నాయి వేసవి బాగా మొదలైందనిపిస్తుంది
ఇప్ నువ్వు గమనించావా రాత్రిలుని రాత్రులు కూడా చల్లగా ఉండట్లేదు
జనమంతా ఇలానే ఉన్నాయి వేసవి బాగా మొదలైందనిపిస్తుంది మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళకపోవడం మంచిది
ఫ్యాన్ ఆన్ చేసి పెట్టినా కూడా చాలా హాట్ అనిపిస్తూ ఉంటుంది
అవునండి
అందుకే చాలా మంది ఏసీలు ఎక్కు పువ్ వాడుతున్నావు కదా
అవును ఏసీలు లేకపోతే అసలు ఉండలేకపోతున్నారు ఇంట్లో ఉంటే ఏసీలు బాగా అలవాటు అయిపోయారు బయటికి వస్తే అసలు ఏ బయట ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నారు ఎప్పుడెప్పుడు వెళ్ళి ఏసీలో ఉందామా అనిపిస్తుంది
ఎక్కువగా వాడితే కరెంటు బిల్లు కూడా బాగా పెరిగిపోతుంది కదా
కరెంటు బిల్లు పెరిగుతే పెరగనిలేండి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా ఏసీలో ఉన్నా ఎక్కువ ఇబ్బందే కదా
అవును రోజు ఎన్ని నీళ్లు తాగుతున్నావు
ఎనండి మూడు లీటర్లు తాగుతున్న డాక్టర్లు కూడా ఎక్కువ చే ఉన్నారు నీళ్ళు తాగమంటున్నారు
నేను కూడా ఇప్పుడు వాటర్ బాటిల్ ఎప్పుడు పక్కనే పెట్టుకుంటూ ఉంటాను
చాలా మంచిది లేదంటే డిహైడ్రేట్ అవుతుంది బాడీ
పోలీ వాన్ న ఎప్పుడు ఇంకా వాటర్ తాగాలంటే తాగాలనిపించదు ఏవన్నా జ్యూసులన్నా తాగాలి లేదంటే డిహైడ్రేట్ అయిపోతుంటది బాడీ
అవునండి ఈ వేడి లో బయటికి వెళ్ళడం తప్పించ డం తప్పించుకోవాల అనిపిస్తుంది కానీ కుదరట్లేదు కదా
పనులు వల్ల బయటికి వెళ్తూ ఉంటాము కానీ ముఖ్యంగా మధ్యాహ్నం రే పన్నెండు గంటల నుండి నాలుగు వరకు బయటికి వెళ్ళకపోవడమే మంచిది
ఆ టైం లో సూర్యుడు చాలా స్ట్రాంగ్ ఉంటాడంట
ఆ సూర్యుడు స్ట్రాంగ్ ఉండడం వల్ల మనకు సన్ సన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది
అవును అప్పుడు ఏం చేయాలి
మనం టోపీ పెట్టుకోవడం కానీ స్కార్ఫ్ కట్టుకోవడము నీళ్ళు ఎక్కువ తాగలి లేదంటే పండ్లు పండ్ల రసాలు బాగా తీసుకోవాలి అవసరమైతే బయటికి కూడా పోకుండా ఉండాలి
నిన్న సాయంత్రం కొంచెం గాలి విసింది అప్పుడు కూల్ అనిపించింది బాగా
అవునా టైం లో వాతావరణం కూడా కొంచెం బాగుంటుంది
అప్పుడే వాకింగ్కి వెళ్ళడం మంచిది రాత్రి ఏడు ఆ టైం నుంచి వెళ్ళడం బెట్ చాలా మంచిది
కరెక్టే కదా ఉదయం కూడా ఎర్లీగా లేచి వెళ్ళొచ్చు కదా
అవును కానీ కుదరదు కదండడి ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా పనులు ఉంటాయి కదా
మార్నింగ్ కూడా పొద్దున ఉదయం కూడా కొంచెం వేడి ఎక్కువగానే ఉంటుందయినా నైట్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది. లేదంటే వేడికి తట్టుకోలేకున్నాం.
మీకు ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం
నాకు వర్షాకాలం
ఎందుకని
చల్లగుంటది ప్రకృతి బాగా అందంగా ఉంటుంది.
అవును వర్షం పడితే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది అందులో చలి కూడా పెడుతుంది బాగా
కానీ వర్షాకాలంలో కూడా కొన్ని సమస్యలుంటాయి కదా
అవును ట్రాఫిక్ ఇబ్బందులని రోడ్లు చాలా ఇబ్బంది అని చెత్త చెత్తగా ఉంటాయి వర్షం పడితే మొత్తం బుడ్ద మన్ను అంతా ఉంటుంది. బయటికి వెళ్ళాలనిపించదు.
ఆ చిక్ ఆ చిరాకు చిరాకుగా ఉంటది ఆ వర్షం పడితే బట్టలారవు ఏంటి అసలు సరిగ్గ సిచ్యువేషన్ ఏం బాగుండదు అప్పుడు
అందుకే అండి ప్రతి సీజన్ ఏ సీజన్ అయినా అంతే మనకు కొన్ని ప్లస్లు ఉంటయి కొన్ని మైనస్లు ఉంటాయి.
కొంతవరకు క్లైమేట్ చేంజ్ అవ్వడానికి కారణము గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ వల్ల పెరుగుతూనే ఉంటుందేమో
ఆ అందుకే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి.
ఎక్కడండి ఇప్పుడు చెట్లు ఎవరు నాడుతున్నారో చెట్లు తీసేస్తూ ఉంటారు సిటీస్ లో బ్యాంక్ మనకు
చెట్లు ఉంటే వాతావరణం కూల్గా ఉంటది లేకపోతే గ్లోబల్ వార్మింగ్ పెరిగి మనకు వేడి ఎక్కువ అనిపిస్తుంది.
మనం గ్లోబల్ వార్మింగ్ అంతా పెంచుకున్నా మనకు వేడి అనుకున్నావు. కానీ చెట్లు మాత్రం పెంచే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ చెట్లు పెరగటనివ్వలేదు. ఏసీలు అన్ని వాడుతున్నారు కానీ చెట్లు మాత్రం పెంచట్లేదు.
అవునా మనం కూడా చిన్నగా ఏదైనా చేయ్యచ్చు.
ఆ చెట్లన్నా పెంచి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. చెట్లు ఎక్కడ పెంచుతున్నారు చెట్లు పెంచుకోకుండడం వల్లే కదా మనకి ఇప్పుడు ఇవన్నీ
కనీసం సంవత్సరానికి ప్రతి ఒక్కరు ఒకోక్ ఒక్క చెట్టు నాడినా గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోతది మనకు
ముందు మన కోవిడ్ సీజన్లో బాగా తగ్గిపోయింది ఒమెజాన్ పొర కూడా బాగ అది మనకు బండ్లు ఎక్కువ నడపడం మానేసాం కదా
ఓజోన్ ద్వారా బండ్లు ఎక్కువ నడప నడపడం వల్ల ఆ వాయువులన్నీ బయటికి వచ్చేసి అందుకు ఓజోన్ పొర కూడా దెబ్బతింటుంది మనకు వాతావరణం కూడా చాలా ఇబ్బందిగుంటుంది. వేడి ఎక్కువ అవుతుంది.
ఆ అదే కరోనా టైంలో మనం కోవిడ్ అన్నది బయటికి లాక్డౌన్లో ఉంటుంది. బయటకు వచ్చే వాళ్ళము కాదు కాబట్టి మనకు బయ బండ్ల నుండి వచ్చే వాయువులు ఏ ఇబ్బంది ఉండకపోతుండ
కరెక్టే ఇవన్నీ మన భవిష్యత్ కోసమే ఆ అవసరం ఎవరింటారు జనాలు బయట చెప్పినా కూడా వినరు.
వినకపోతే ఇలాంటి ఫ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాలి మనం ఎప్పు
ఇవి వాహనాలు ఎక్కువచ్చేసరికి కూడా ఇబ్బంది పడుతున్నాం.
అవి లేకుంటే పనులు జరగట్లేదు. అవును అన్నిటికి బండె అన్నిటికిీ కార్లు బండ్లు కావాలి. ఏ పని చేయా
అవ్వండి.
చేయకపోతే ఇబ్బంది పడతం మనుషులు నడవలేరు ముందుగానే మోకాళ్ళ నొప్పులు అవి ఇవి అంటారు. బండ్లు ఉంటే ఈజీగా వెళ్ళిపోతారు రావచ్చు పోవచ్చు.
సరే మరి జాగ్రత్తగా ఉంటు న్నారా నీళ్ళ ఎక్కువ తాగుతున్నారా
ఆ తాగుతున్నాం మీరు ఎలా మేము నీళ్ళు జ్యూస్లు తాగుతూనే ఉన్నాం ఇంకా ఇ వేడికి తట్టుకోలేక
ఓ మంచిగా తాగాలి లేకపోతే ఈ ఎండలకి ఇబ్బంది పడతాం
అవునండి మీకు ఎలా ఉంది మీ పక్కన వాతావరణం
రంగు కూడానే ఉంటుంది, ఉదయం వర్షం పడుతుంది మధ్యాహ్నం ఎండలు ఎక్కువ అవుతున్నాయి
వాతావరణం కూడా వర్షం పడు అతే చల్లగా ఉంటుంది, కానీ ఎండ స్టార్ట్ అయిందంటే మరి వేడి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది ఆ వేడి తట్టుకోలేక ఉన్నాం
అందుకే ఎప్పుడు ఒక వాటర్ బాటిల్ మనం మెయింటైన్ చెయాలి
వాటర్ బాటిల్ని క్యారీ చేసినా వాటర్ తాగాలనిపించేలాగా ఎండకి ఎట్లానే ఉంటుంది
ఏసీలు ఎక్కు ఏసీలు ఎక్కువ వాడడం వల్ల కూడా, మనకు ఇబ్బంది పడుతున్నాం ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి.
ఆ ఎ సి లేకపోతే ఉండలేకపోతున్నాం కదా మరి ఏం చేసచ్చ చెప్పండి క్లైమేటు కూల్ ఉన్నాడదు ఇంకేం చేస్తాం
ఇంకేంటండి పరిస్థితి
చెప్పాలండి సరే మరి జాగ్రత్త ఉండండి ఈ వేడికి
ఆ సరే అండి మీరు కూడా
అ సరే